ఎంచేస్నావ్ ఏం చేస్తున్నావ్
ఏం ఉంది ఏం లేదు తిన్నవా
తిన్న తిన్న నువ్తున్నవ
తిన్న నేను కూడా
మాద కోడిగుడ్డు మీది
చాపల్
చాపలా ఏడున్నవ్
ఓ ఇంటికానే ఉన్న
హమ్మ్ క్రికెట్ ఆడ్నీకి పోలే
పోలే పోవాలిగ రావా నువ్
వస్తా వస్తా ఆడాలి నిన్ననే రాలేదు ఈ రోజన్నా రావాలి
ఆడదాం పోయిటప్పుడు ఫోన్ జేయి
ఆ చేస్తా ఎవరు ఆ పొరగాలు వాళ్ళు వస్తాన్నారా
వత్తానరు బాల్లేదు బాల్ కొంటామ అన్నారు మర
ఎందుకు నేను ఏమైంది బాగుంది కా నిన్న
ఆ పోరవళు
అనా ఏముంది ఈ రోజు వాళ్ళని అడుగుదాం ఇవాళ వాళ్ళు కూడా ఆడతారుగా వాళ్ళ కంచిగా తీసుకుందాం
హ అదేగా ఏంది
హ ఎర ఆడదం మళ్ళీ రేపు అందం పోతాం అయ్యాలి మంచిగా ఆడదం
ఎప్పుడు పోతాను అదిరా
ఎ బదా ఉకుట్ట న ను
ఇ కూడా అ మీరు ఎప్పుడంటే ఇప్పుడు కూడాడ ఆ ఇప్పుడనేలి
అవునా
మాఊర్లో ఒక మట కంకిరాలుు ఉంటారు
అవునా
హ
రావ అయితేర ఎల్ండి ట్లా
ఎవ ఎవైతే చూడాల
మేము పోతే మా అమ్మమ్ వాళ్ళంటిటిక ఇట్లా పోతా క చప్పవేళ
ఎందుకు
అ కారం ఇట్లా తీసుకొని పోవాలి
ఆహా
హైదరాబల్ కార ఆ మను చిన్న రాసినంట ఎగ్జామ్స్
ఆ
ఎగ్జామ్ లో
ఆ
నీ ఎగ్జామ్స్ నువ్వు ఎట్లా రాసినవు
మజనే రాసిన
ఎట్లా భయి ను
బస్
బస్
ఆ
మీ దగ్గర వెళ్ళే సెంటారు
ఆ
సెంటర్ మీద దగ్గరవ్వలేదా
దగ్గర అండి ఇక దగ్గరనే కానీ ఇక పెడతారు కాలేజ్ నుంచి
ఆ అవునా అదమన్నా అప్పుడు వి నాకు పడుగ మంచిగా చేశారంటే ఎట్లా చేశారు
మసిసి నూ టయిపుగా
అవునా లేషోర్ పో ఎప్పు
ఆ
ఎట్లా చేసిరి రంటన్నా
ఓ డిజే పెట్టటిలు మస్తు సౌండ్
ఆ
ఎక్కడ ఆపనియలే మొత్తం పోలిసలు రసఫల్ రస న మీ అన్న కూడా వచ్చిందియా
అవునా అన్నదనం బట్టి తరా
ఆ పెట్టిలా
ఆహా ఏమైనా గొడవలయినాయ
గొడవలు అంటే అయినాయి కాగానీ కాంప్రమైజ్ అయ్యలేమట కొట్కలేం హ్మ్
మ్మ్ హు మొన్న ఏదో ఓట్ పోయినవంట ఎటో గుంటూరుకు ఎందుకో
ఆ మర్చిపోయినా చెబదాం అనుకున్నా మర్చిపోయినా నీకు స్పోర్ట్స్ ర్యాలీ ఉండేగా
హ
ర్యాలీకి పోయినా
నా ఎట్లా వేరు ఎట్లా ట్రైన్ బుక్ చేసు
ట్రైనే ట్రైనే ఇగ డైరెక్ట్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయినాం అది అది ఇంటర్సిటీ
ఇంటర్ సిటీ వరంగల్లా ఖాచిపేఠా
కాజుపేట లెక్కినాం కాజుపేట నుంచి గుంటూరు డైరెక్ట్ అంటే మధ్య మధ్యలో ఆగింది స్టేషన్లల్ల కాని
మ్
మ్ గుంటూరు లొ దిగినం ఐలెట్ ఐలెట్ ఏమైందంటే మాకు
మ్
ముందు స్టేషన్లో దిగాాలగాని మేము గుంటూరు దాంక పోయినాము అంటే అంచి దగ దగ్గర అన్నట్టు ఆ స్టేషన్ నుంచి
ఆ
కాకుంటే మేము మాకే మరకయ మాకు తెల్వదు కదా స్టేషన్ అని ఈ గుంటూరులో దిగి పోవలేమ అనుకోని గుంటూరు వరకు పోనాం
మ్ హు
పదిహేను కిలోమీటర్లు ఇంకా ముందు స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్లే
ఓరిని అయితే పది కిలోమీర్
స్టేషన్ వెయ్యి ఆ నుంచి గుంటూరు నుంచి వెనుకోక వచ్చినాం మళ్ళా ఆటో ఎక్కినాం
అవును ఎప్పుడు పోయరు మరి మార్నింగ
మ్మ్ ఏం తినలే సరిపోయింది ఆ రోజు ఏం తినకుంటా అర ఆడ సాయంత్రం అయింది ఇగ పోయేసరికి
మరీ స్టే
అన్నే నైట్ అల్లనే వండుకున్నాం గ్రౌండ్లనేయ్యా కన్న గ్రౌండ్లో
గ్రాౌండ్ పడుకున్నారు
కాలేజ్ గ్రౌండ్ ఉన్నది కదా
ఫోన్ చార్జింగ్ ఎట్లా మరి
ఫోన్ ఛార్జింగ్ అంటే ఇ మామూలు ప్లగ్లు ఉన్నాయి ఇక జ్యూస్ పాయింట్ పోయినా క జ్యూస్ పాయింట్ లో పెట్టడు కటింగ్ షాక్ పోతే కటింగ్ షాక్ పెట్టడు చార్టింగ్ మ్ ఆడ ఐదు నిమిష ఈడ ఐదు నిమిషాలు పెడితే ఇక సరిపోయింది అదే
ఆ మార్నింగ్ మళ్ళా ర్యాలీ ఎప్పుడు స్టార్ట్ అయింది
ర్యాలీ వన్కేఏమో స్టార్ట్ అయింది అనుకుంటా
వన్ క
ఆ నైటు నిద్ర లేదు ఈ పొద్దునాంక తిండి లేదు ఏం లేదు నేను రన్నింగ్ చేయలే అసలు అ ఏడ రన్నింగ్ కే పోలే నేను ఇంటికాడ ఒకటే రోజు పోయిన అంతే సెవన్ మినిట్సు సిక్టీన్ హండ్రెడ్ మీటర్స్ డైరెక్ట్ పటుయినా డిగరాని నింగ ఎంత వల్ హండ్రెడ్ మీటర్స్ కొట్టినా మోసఫ ఫుల్ మొసాయిగా చచ్చిపోతున్న బతుకకు నా తెలియదు అంత మసొచ్చింది
ఆ
ఇంక ఇక్కడ ఇక స్లో అయిపోయినాయిక నేను నడిచా ఇక నడుచకుండా పోయే టైం కు వాడు వాడుంటారు కదా
హెడ్ హెడ్
హెడ్ సార్ అ లేదు ఆ సార్ండి ఇట్లా స్టేతో ఇట్లా సైగాలు చేసి టైమ్ ఉంది ఇట్లా నడు నడు అని ఎమ అంటే ఇక సతే స బర్త బతికిన అనుకని ఇక ఉరికినా మళ్ళా మళ్ళా స్టార్ట్ చేసినా ఉరకడం సీదా ఉరుకుడు ఉరికినా టైం లోకి పోయినా టైమ్ కి లో ప్ బొలి పోయినా ఎమ్మటే ఒక్కటే నిమిషం గ్యాప్ ఇచ్చిండు ఎమ్ట మలా అయివి స్టార్ట్ చేసేం సిటప్స్ పుషప్సు డిప్ మరి డిప్స్ ఫస్ట్ స్టార్ట్ చేసిండు ఒకటే నిమిషం రన్నింగ్ అయిపో ఆ
ఎన్ని తియ్యాలి డిప్స్
డిప్స్ పది మళ్ళా ఎట్లా తెలుసా పడే
హ్మ్మ్
వన్ హండ్రెడ్ అనుకో కిందికి ఉండాలి అప్పనే అనుకో పనికిట్లా కొసపు సాజ చెెట్లా నే ఆప్తాండిగా ఒదన్నా రాంగ్ చేసి అనుకో నూట యాభై మంది న యాభై మందిలా మ మీము నూట నలభై మంది సెట్ అయినాం సెలెక్ట్ అయినాం అల్లా పదిమందివి వెళ్ళిపోయళ రన్నింగ్ అంతే
హ్మ్మ్
మిగతా మొత్తం ఉన్నాం నూట నలభై మంది నూట నలభై మందిలా ఇట్లా మొత్తం ఒక పదిమంది సార్లుండి ఎక్కడో అక్క నిలబడ్డరు
ఆ
అల్లా ఒక్కటి రాంగ్ చేసిన మళ్ళా దాన్ని కౌంట్ చేతాండు ఇప్పుడు ఫోర్ రాంగ్ అయింది అనుకో మళ్ళా ఫోర్ అంటాను మళ్ళా వేయాల్సింది తను అట్లా పది డిప్స్
ఆ
మళ్ళా ట్వంటీ సిటాప్స్
ఆ
మల్లా టెన్ స్క్వాడ్స్
అయ్యా
నాన్ స్టాపు
చాలా పెద్ద పన అయింది కద మీకు
ఆ మళ్ళా తెల్లారు లేవలేకపోయినాం అట్లా అయింది
ఆహా మరి మీరు ఎక్కడ
ఎగ్జామ్ ఇప్పుడు ఇది అయిపోగానే వన్ అవర్ రే కట్టలు ఉన్నది
ఆ
టిఫిన్ అదనా కాగానీ
ఆ
ఇకా అయిపోడదునే ఎక్జామ్ పెటిల్
ఆ
ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కానీ మా ఫిఫ్టీ సెకండ్ ఫిఫ్టీ ఆన్సర్స్ ఐ ఉన్నాయిగా క్వన్స్ ఫిఫ్టీ క్వచన్స్ ఫార్టీ ఫైవ్ మనిట్స్ అర్థం కాల
కంప్యూటర్ లో నేను అంటాను ఎగ్జామ్ అయ్యో వప్లింగా
మ్మ్
అబ్లింగ్ అయితే బంద అయితే కొంచెం తప్పు వెట్టినా ఆన్సర్స్
దాన్ని దిద్దాలి కదా కొద్దిగా టైం పడుతది
మ్మ్ అవునా మన్న్ జీకే పెట్టినావా
ఇవి ఇంగ్లీష్ ఏమో ట్వంటీ ట్వంటీ అవుట్ ఆఫ్ టెన్ కన్ఫమ్ రైడ్ ండాల
హ్మ్
హ్మ్ గ్రావాయమ అది థర్టీ తర్టీలో ఫిఫ్టీన్ కరెక్ట్ ఉన్నాలే ఇళ్లా ఫిఫ్టీన్లా ఒకట్రాంగ్ ఫిప్టీన్ ఆ
ఏంటిది
గావా అన్ తెల్సా అంటే అన్నిసబ్ తెల్పున్నాయి అన్నట్టు మ్మ్ మ్మ్ హ్మ్ మ్ అల్లనేమో థర్టీ
ఆ
ఆ థర్టీన్గా ఫిఫ్టీన్ కన్ఫర్మ్ గా రైట్ ఉండాలె
హ్మ్
మ్మ్ లే ఇంగ్లీష్ ఏమో ట్వంటి
ఎంగదంట్న.
కన్ఫామ్ గా టెన్ కరెక్ట్ ఉండాలే.
అవునా
ఆ ఇల్లా టెన్ లో ఒకటి పోయినా. అల్లా ఫిఫ్టీన్ల ఒకటి పోయినా క్యాన్సల్.
హ్మ్ హ్మ్ అయిజో
రెండు వేల మంది సెలెక్ట్ అయినాం వీట్లా ఈవేంట్లా.
అ
సెలెక్ట్ అయిన వాళ్ళం అల్ల ఎంత మంది ఎగ్జామ్ క్వాలిఫై అయ్య అంటే ఎనభై మంది క్వాలిఫైయాలి ఎగ్జామ్ అంతే
రెండు వేల మందిల, ఏనాబై మంది క్వాలిఫై అయ్యారా.
క్వాలిఫై అయిన్నాం. క్వాలిఫై అయిల్ నేను కూడా ఫెల్
అయ్యో అయ్యే
హు ఎగ్జామ్ ఒకటి వెళ్తే అయిపో ఇక ఎగ్జామ్ అయిపోయినంక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అయిపోయినాక మెడికల్ టెస్ట్
ఉ
ఎల్లిపోదాం క్కనయిపోందిక ఊ
జాబ్ వచ్చు కదా మంచిగా అంటున్నా
ఆ ఏడుపుఒకటి తక్కవాయిగా
అయ్యే అయ్యే చాలా అందులో కొంచెం చదువుకుని పోయి
అవును చదువుకుంటే సింపుల్ సింపులుగా ఉండు వచ్చింది పేపర్ కూడా కానీ ఏమనం సదవలేమా ఆ నార్మల్ గానే ఉంది కానీ టైం జరిపోలేదు సార్ మ్యాస్ మ్యాథ్స్ త్రీ క్వశ్చన్ చేసినా త్రీకి త్రీ రైట్ అయినాయి కానీ టైమ్ ఫుల్ అయిపోయి దానికి
ఉ ఊ మార్స్ ఎంతొచ్చినాయి్
ఏ ట్వంటీ మినిట్స్ అయింది నాకు త్రీ క్వశ్చన్ చేయడానికి
ఉ ఉ అవునా అ సరే
మస్తు టైం అయింది ఇక మిగతా ఇక నాకు ఏం దోత్తలేదు
అవునా అయ్యో అయ్యో ఆల్ ఓకే క్రికెట్ ఆడడానికి వస్తునవ ఇప్పుడు సరేలే నేనే అటు ఆ పోదామ ఎప్పుడు
ఊ
పోదాం క్రికెట్ ఆడడానికి
ఆ సరే సరేలేనా
ఆ సరే నేను వస్తానటు అ సరే అ సరే